హలో హలో హలో హలో హలో ఆ హాయ్ ఆ వాయిస్ బ్రేక్ అవుతుంది నెట్వర్క్ న దగ్గరకు వచ్చి కూర్చుంటారా కొంచెం
వావ్ నవో
వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది
హలో హాయ్
ఆ ఇప్పుడు ఓకే అండి హాయ్ అండి
ఆ ఓకే హాయండి ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఈ రోజు మనమ్ అ మన పండుగల గురించి మాట్లాడుకుందామండి
ఆ ఓకే
ఆ ఓకే మీకు ఇష్టంమైన పండుగ ఏమన్నా ఉందా అండి
నాకు ఇష్టంమైన పండుగ అంటే క్రిస్మసే అండి ఆ ఫ్యామిలీ అందరితో బాగా టైమ్ స్పెండ్ చేసి చాలా ఇష్టం
ఒకే నా నా నాకైతే వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి అంటే హం ఆ ప్రతోక్క విద్ దిలో కార్ కార్ రకాల అటువంటి వినాయకులని పెడతారు కదా వీధి వీధిలో డిఫరెంట్ స్టైల్స్ ఉం ఉంటాయి మన ఫ్రెండ్స్ తో అంతా అక్కడికి వెళ్లి చూడొచ్చు అలాగా నాకు ఇష్టం అండి మీ ఫెస్టివల్ అప్పుడు మీరు ఎం ఎం చేస్తారండి
ఆ మేము మా ఫెస్టివల్ అప్పుడు ఇరవై ఇరవై నాలుగో తేదీ ముందర స్వీట్ చేసుకుంటా టాము బచ్చలు తర్వాత రకరకాల స్వీట్స్ చేసుకుంటాము ఫ్యామిలీ అన్ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అవుతారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి పిలిచి భో చ్చలు కానీ స్వీట్స్ ఇవ్వడం కానీ ఇలా చేస్తాం తర్వాత ఫెస్టివల్ రోజు బిర్యానీ చాల్ ఈ క్రిస్మస్ అంటేనే చాలా ఏక్కువ బిర్యానీస్
అవును అవును నేను కూడా విన్నను మీ క్రిస్మస్ అప్ ప్పుడైతే సంతాక్లేస్ అంతా డెకరేట్ చేసి చర్చెస్ అంతా చర్చెస్టీట్ అంతా మొత్తం ల లైట్స్ అంతా వేసి ఈగ కేక్ కూడా కట్ చేస్తారు అంట కదా
అవును క్రిస్మస్ కేక్ డేడ్లీ కాంబినేషన్ అండి
మా ఫ్రెండ్స్ ఉన్నారు అసలు ఒకరు కూడా మమ్మల్ని ఇట్లా క్రిస్మస్ కి పిలవలేదు కేక్ కూడా ఇయ్యలేదు తెలుసా అట్లీస్ట్ మాకు మీ ఎవరైనా ఇచ్చారా అండి మీ ఫ్రెండ్స్ కి
మ్ నేనంటే మా ఫ్రెండ్స్ ని చాలా మంది పిలిచాఅండి వాళ్ళకి టైం సరిపోక రాకపోకు కున్నారు అంటే చాలా వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా చాలా సార్లు పిలిచారు కానీ వాళ్ళు రానే రారు అండి కనీసం ఇంటి దగ్గరకు కూడా రారు
అవునా పండగప్పుడన్న కొంచెం ట్రై చేయొచ్చు కదా అండి వాళ్ళు కూడా అలా రాకుండా ఉంటే ఎలా చెప్ పండి ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ అంత కలుస్తాం కదా అప్పుడులాంటి ఎప్పుడు అంటే ఫ్రెండ్స్ తో కలిపి ఇట్లా ఫెస్ట్ వేల్స్ సెల్బ్రేట్ చేసుకుంటే బాగా అనిపిస్తది ఫ్యామిలీ అంటే అది ఎప్పుడు ఉండేదే కదా ఫ్రెండ్స్ తో ఉంట్ల ఎంజాయ్ చేస్తే బాగా అనిపిస్తందండి
అవును ఆ మీ మీ ఫెస్టివల్ వినాయకచవితి లో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి తర్వాత మొన్న అయితే రీ రీసెంట్ గా చూసానండి కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆ వినాయకుడిని అసలుకి ఎప్పుడూ చూళ్ళేదు అలంటివి
అవును అది అంటే పాట్ ముందా ముందు కాలంల అంతా కొంచెం నిష్టగా చేసేవారండి ఇట్లాంటి వినాయకచవితి వినాయకుడు విగ్రహాలు మట్టితోనే చేయాలి పసుపుతోనే చేయాలి అలా ఉండేది అంటే మనం వాటర్ లో కలిసిపోయేలాగా పొల్యూషన్ అవకుండా ఉండేలాగా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కదా అంటే స్టైల్స్ అంతా వచ్చేసింది బాహుబలి అంటారు విరాట్ కోహ్లీ అంటారు బాట్ అంటారు అంతా అంటే అది ట్రెడిషన్ మారిపోయింది ట్రెడిషనల్ తో పాటు అంటే కొచం భక్తి కూడా యాడ్ అవుతే ఇంకా బాగుంటుందండి భక్తి పాటల్ పెట్టకుండా అంతా డిగ్జే సాంగ్స్ పెట్టి మొత్తం అంటే జస్ట్ మార్నింగ్ టైమ్స్ పూజ వరకు నార్మల్ గా పెడుతారు ఇంగ కొంచం టైం అయిపోయిందా ఇంగ అంతే అండి అసలు అంతా వింత వింత పాటలు పెట్టి డ్యాన్స్ చేయడం అవంత కని చూనిక బాగు
ఇయాల ఐతే అవును మా ఏరియాలో అయితే రాత్రి అయితే చాలు అందరు చిన్న పిల్లలు ఏమి ఆ బాయ్స్ మీ అందరు వినాయకుడి దగ్గర కూర్చొని సాంగ్స్ పెట్టుకోని చాలా బాగా ఎంజాయ్ చేస్ ఆల్మోస్ట్ త్రీ డేస్ కదా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు
మ్ మ్ బావుంటాది అంటే ఇయర్లీ ఒన్స్ కదా వచ్చేది అంటే అందరు కలువడము ఆ ఇయర్ లో ఏవైతే హిట్ సాంగ్స్ ఉన్నాయో అవన్నీ చూడము, డాన్స్ వేయడము, ఇంకా మెయిన్ థింగ్స్ ఏంటంటే అంటే నేనైతే ప్రసాదాల కోసం వెళ్తుంటాను నాకు పంచామృతం అంటే చాలా ఇష్టం అనమాట ఇం పూజ అయ్యే టైంకి వెళ్తాను ఇంకా ప్రసాదం ఇప్పించుకుంటాను తినేస్తాను అనమాట ప్రసాదం అబ్బా తృప్తి అనమాట నాకు కే వచ్చా అబ్బ అట్టు తృప్తి ఉంటది అనమాట నాకు ఇంకా స్టైల్స్ అ అంటారా ఇ ఇందాక హలో హలో హలో